ఓ
చెప్పు కావ్య
ఏం జేస్తన్నావని
ఏం చేయలేదు రా హ్మ్
ఏం లేదు ఇందాకే కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు పక్షి నా మీద టూ కూర్చునింది
అయ్యో అంటే కొంచెమేనా లేకుంటే
పూర్తిగనే అది ఎంత కూర్చుంటుందో అంత కూర్చునింది
అయ్యో
మధు ఆడ్ నుంచి ఇంక బస్ ఏక్ లేట్ అవుతుందని వెళ్ళిపోయింది నేను కుసుమ రచిత పోయి వాష్ చేసుకొని కిందికొస్తే ఇంక తలస్నానం చేసుకో కావ్య ఇంటి పోయిన వెంటనే అన్ చెప్పింది తలస్నానం జెసుకొని టీ తాగి తోన్నా
అవునా నేనేం చేసా చెప్పు ఊర్నే వచ్చినాం మొబైల్ చూడ్డం అంతే ఇంగ
ఏం మీచెల్లీ పీజి బా డైటింగా వాని
లేదు రా ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని
ఆహా ఏమి ఈ రోజు మండే గుడా కాదు కదా అంటే నేనైతే డేట్ సెట్ చేసుకుంటా మండే చేయాల ఏ
అట్ చేసుకుంటే అట్లేమ్ లేదు తెచ్చుకున్నా ఎప్పుడో చాల రోజులు అయింది రోజు తాగడం మడుస్ పోతున్నాయి ఈ రోజు గుర్తొచ్చింది ఈ రోజు తాగిన అంతే
గుర్తొచ్చి తాగినావా అయ్యో మీ పిజిలో లేదా కాఫీ టీ ఏం పెట్రా
పెడ్తర్ గా
ఏం పెడతారు
కాఫీ టీ రొండు ఉంటది
రొండు నా మా దాంట్లో ఓన్లీ టీ అది గుడా నీళ్ల టీ
మా దాంట్లో పర్లేదు అనుకుంటా కానీ మజ్జిగ అయితే
నువ్వు ఎప్పుడు తాగలేదా ఆడ టీ కాఫీ
ఈ తాగిన ఒకసారి అప్పుడు బానే ఉంది అంటే మంచిగనే ఏస్సార్ లే ఈడ
అంటే పాలు ఎక్కువ తక్కువ వేసి అట్లేం జేయిరా
అద అంత మనం ఎట్ట జూత్తం రా
తెలుస్తాద్ కదా చిక్కగా ఉందా లేదా అని
ఉంటది మజ్జిగులో అయితే అమ్మా ఎన్ని వాట ఉంటాయిని
ఆద్ పెరుగు అంటాడు మళ్ళా హ్మ్ మజ్జిగ పోసేది ఇదే పెరుగు అంటారు ఇప్పుడేం లేద్ అనుకుంట ట గ్యాస్ షార్టేజ్ అవంతా మా పీజి లో అంతా చపాతిలు అవన్నీ బాగానే చేస్తున్నారు మీ
మా పీజీలో కూడా చేశారు పొద్దున్నే దోశలు పెడుతున్నారు కదా ఉతపం
హ్మ్ కానీ ఈ రోజు ఊతప్పమ్ ఎందో అది టేస్ట్గానే లేదు కదా మున్ ముందే ఆహా ముందు మనం నువ్ తెస్తవ అన్నవువదా ఆ ఉతప్పల్ బాగున్నాయి ఎదో అం ఆనియన్ అవన్నీ వేస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏందో సా బా చేస్తున్నారు
ఆ టేస్ట్ అదే ఉప్పు ఎక్కువ వేయట్లేదు ఏన్న బాటిలు ఇంకా ఈ గ్యాస్ పెట్టలేర్ బయట
ఏంది ఇప్పుడు మీకు పొయ్యలలో చేస్తున్నారా
ఆ పొయ్యి మీదే చేస్తుండడి ఏదైతే ఇంక ప్రైస్
ఆహా
ఇట్లా దోశలకి ఇట్లాంటివి పోయితే దీని మీద చేస్తున్నాను
ఆహో
ఇప్పుడు బయట మాములు అయితే బయ పెడతారు ఒకటి గ్యాస్ ఇప్పుడు పెట్టట్లేదు ఎండ ప
ఇప్పుడు పర్సనల్ కుకింగ్ ఎంత ఆలో చేస్తున్నారా ఆపేసినారా
అదే ఆప్రేషన్ బయట పెట్టట్లే గ్యాసే తీసేసిన అసలు అదే అంటే మేము తినడానికిర్చ చంటారు కదా అక్కడ
హ
అడుంటది ఇప్పుడు తీసేసినారు లేదు ఏమనా చేసుకునేది లేదు
కూడా భారతి వాళ్ళ పీజీ పోయి ఉండొచ్చు కదా అందరు ఒకే చోట నింటారు
ఆహా అక్కడ ఏమంటుందిరా ఫుడ్డు వాళ్ళు పిజ్జి పోం చేసా వాళ్ళు మా పిజ్జి కూర్చుినబటారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్
టూ షేరింగ
ఆ త్రీ షేరింగ్
ఆహా మీతో పాటు ఎవరు ఉంటుది మళ్ళీ మీతో పాటు
ఇంకా మలయాళం పాప
మ్మ్ హ్మ్
ఏం మేమేం మాట్లాడం మేమి ఇద్దరం మా పని మాది ఆ పిల్ల పని ఆ పిల్లది
మ్మ్ మీరు మాట్లాడుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటా ఉం
మ్మ్ హ్మ్ లేదు అసలు మా రూమ్ లో ఉండదా ఆమె ఫ్రెండ్స్ వున్నారు పక్కన రూమ్ లో వెళ్లిపోతుంది
ఆహా ఓన్లీ పడుకునేకి వస్సాది
అంతే ఈ ఇద్దరు కలిసి ఫైవ్ థౌజండ్ ఆ ఫిఫ్టీన్ థౌజండ్ కడుతున్నాడు నాన్న.
ఆహా కానీ మీకు డబుల్ డబుల్ ఖర్చులు కదా అన్నీ
ఆ
ఉమ్ హు అయినా నువ్వేనా మీకు మీ చెల్లకి కాలేజ్ సజెస్ట్ చేసింది లేకపోతే మీ చెల్లె జేరి చేసిందా
ఆ అద అది ఆ పాప వేరే చోట ఉండలేదని
నువో
ఇంకా ఆ తోడుంటా అని ఇటీకి పంపించి జాయిన్
బాగ యాక్టివ్ గానే కనిపిస్తది
ఆ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మంచిగ పరిచయంమయిైనరు కదా
హ్మ్ హు అయిన మీ చెల్లి కనిపిదబ్బ కాలేజ్ లో ఎప్పుడో రేరు అదే మాకు కునింటే మధ్యాహ్నంకో ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి వచ్చి చూసిపోతా ఉంటది
అటు సైడ్ అక్కడ పాయింటదీ ఇంకా ఫ్రీ అవర్ ఉంటే ఈ లాస్ట్ లో క్యాంటీన్ దగ్గర
హమ్మ్ మిస్సా
మేనేజ్మెంట్ బ్లాక్ అక్కడ ఉంది చూడు అటు సైడ్ క్యాఫీటెరియా ఉ క్యాఫీటెరియా దగ్గర ఆ
హ్మ్
ఎప్పుడు ఆడే కుచ్చొంటారంట వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పాప
హ్మ్ మీ చెల్లి సైలెంట్ గా ఉంటది నువ్వేమంటె మాట్లాడుతూనే ఉంటావు
అంతే మరి ఫుల్ ఆపోజిట్ మేము
అవును ఇంకేం మీ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ అంతా ఆడిపోయినారు వీళ్ళు ఫనీ అంటా చరిత అంట
యో యావడ్ యావత్ వలంత లేకపోతే ఎవర్రా చెప్పు ఇప్పుడు ఆ పాప రూమ్ లోనే ఉంది చిత షాయిరా అనే పాప రూమ్ లోనే
ఆ
ఆ ఫనీ ఆ మెంటల్ నా కొడుకువ వాడు మాట్లాడు సరిగ్గా అయిపోయి నేను మాట్లాడలేదు ఇంకా ఈ జేకే ఇప్పుడన్నా ఒకసారి మాట్లాడతడు
ఏమే ముందంత దోస్తున్నారా దోస్తత్ అని ఇప్పుడు మాత్రం ఇట్లా
నిజంగా ఫస్ట్ ఇయర్ లో ఎంత మంచిగా ఉండే సెకండ్ ఇయర్ వరకు కూడా బాగానే ఉన్నారా
ఆ సామాన్ల కాడ గొడవ వచ్చిందంటావా
రూమ్ లోనే
ఆ అయ్యో పాత్రలు నువ్ గడుగుతవ నేన్ గడగల ఇది అద అని వా
ఆ దానికయితే కొట్లాన్నాం బా ఫుల్గా అందరం అ వంటలు చేసే దాంట్లోనే నల్లగరం కొట్లానం మేమ్ రూమ్ లో ఉండేవాళ్ళం
ఊ
ఇంగ దాని వల్ల ఇంగ నేను బయటకోచ్చ ఇప్పుడైనా చేసుకోవట్లే రవళి సరిగ్గా వంట ఆ గ్యాస్ తెచ్చు
అంతే లేరా డబ్బులు కట్టుకొని మళ్ళా దానికి కూడా తిండి తక్ కుతా తక్కువ తింటా ఉంటే ఎందుకు ఊర్కే ఆ రూమ్ లో ఉండే వేస్ట్ కదా
నిజంగా ఎంత తెలుసా వాళ్ళు ఇప్పుడు మోక అంటే ముందు వతే ఇపుడు టూ మంత్స్ వరకు జెస్కోలే అసలు వంటనే బయటనే
ఊ ఊ
తింటే తింటారు లేకుంట్లా అన్నట్టు ఉన్నారు అంతే తింటే బయట తింటారు లేకుంటే లే అంతే నా లేకుంటే ఆ ఇంకా ఆ అప్పుడు గ్యాస్ లేదురా ఆ
మరి ఎట్లా చేసుకుంటా ఉన్నారు
అదే గ్యాస్ తెచ్చుకోలే వాళ్ళు అసలు అయిపోయింది ఊరికే ఉన్నారు ఇం క
ఆహా
ఇంకా బ వెనకలో ఉన్నారు ఇద్దరు కాజా ఆ చేయని వాళ్ళు చేస్ కుంటే వాళ్ళ దగ్గర ఒయి చేసుకుంటారు వాళ్ళ ఇంట్లకి వాళ్ళ రూమ్లకు పోయి
ఆహా అటన్నీ ఎన్ని రోజులు పోయి వాళ్ళ రూమ్ లో పోయి జేసుకొని తినస్తుంటారు
వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి చేసి పెట్టాలి కదా ఇప్పుడు వాళ్ళైనా తినాలి కదా అక్షయ్ కాజా వాళ్ళు సో వాళ్ళకి చేసి పెడతారు వీళ్ళు చేసుకుంటారు అప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమనరు కదా ఇ
అంతేలే వాళ్ళకు వస్సందంట ఉమ్ మాస్టర్ ప్లాన్
ఆ అట్లే చేసుకున్నది ఇప్పుడు ఇప్ ఇప్పుడు కూడా అంతే షాయర్ అనే పాప తెచ్చుకుంది గ్యాస్ వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇంగ వినట్ లేదని ఇంకా ఇద్దరు స్టరే చెప్పాను ఈ పిల్లది ఇప్పుడంటే ఆ పిల్లకి యాక్సిడెంట్ అయ్యి ఏమో బాగలేదని ఇప్పుడు వాళ్ళే చేసన్నరు వంట టా ఇంగ వాళ్ళు కూడా చేసుకోలేరు టార్ గ్యాస్ ఫామ్ అయ్యే టీ పిల్ల డబ్బులు అంతా వాళ్ళు కూడా
నాకు మొన్న గన్పించింది పాప ఎవరు చరిత్ ఆ పాప ఉంటాది చూడు
ఆ
కుండ ఇంకో పాప ఉంటది చూడరా
మీ
ఆ పాప ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నప్పుడు కనిపించింది హాయ్ కావ్య కల్సి ఎల్ నమాట్ ఆటోలో ఆటో షేరింగ్ చేేసుకుందాము అని
అ
సరే అని చెప్ననాను అంతే ఆ పిల్ల బస్ వచ్ వచ్చింది ఆ మిడ్ టర్మ్ జరిగేటప్పుడు అనుకుంటా ఇంకా అంత లోపల బస్సు వచ్చే లోపల లేదు లే బస్సు లోనే వెళ్ళిపోదాము ఆటో క్యాన్సిల్ చేసేయని చెప్పి బస్సులో ఎక్కింది మళ్ళా
ఉమ్
ఉమ్ మీకు గెస్ట్లు వస్తే ఏమనరా పీజీలో అంటే ఇప్పుడు మీ మమ్మీ నో లేకపోతే ఎవరైనా వచ్చి ఉనా
ఆహా ఇంకేంమనరు పీజీలోనా పీజీలో అయితే అమ్మ అయితే రావచ్చు అ కేతే పడుకో వచ్చు పైకి వచ్చి రూమ్ లో
ఆ డబ్బులేే మడగరా
పోచ్చు అట్లా ఏమనరు ఆ నానా వాళ్ళు వస్తే ఉండనియి ఉన్నదున్నా
ఉమ్ అంటే ఇప్పుడు మాకు ఏదో కొత్త రూల్స్ పెట్టారు బా గెస్ట్ ఒక గెస్ టు వస్తున్నారంటే విత్ ఫుడ్ అయినా వితౌట్ ఫుడ్ అయినా ఫైవ్ హండ్రెడ్ కట్టాలా అని
ఆ మాకు అట్లే ఏం లేదు రా మంచిగా తినమని చెప్పి వెళ్ళదు వాళ్ళే చెప్ప తినండి అని
ఉమ్ అంతే లే
ఉమ్ అంతే కొన్ని కొన్ని డాంట్లో
మీ పేరెంట్స్ రారు కదా ఎంత దూర
ఆయన రారు మేమి చెప్తా వస్తే నాన్న ఒకటే వచ్చేది అమ్మ రాదు ఎప్పుడు
ఆడ పర్లా ఉమ్ అంతే లే ఇపుడేతే ఇంకా ఇద్దరు ఉండాలారు కాబట్టి ఇద్దరు కలిసిపోతారు కళ్యాణ తంటారు
ఉ
అసలు హాలిడే సెట్ అయిపోయినాయో అవును చిన్నప్పుడు నుంచి హస్ టలే కదా
నేను సెవెన్త్ నుంచి రా
అయ్యోయో అయ్యో అయ్యయ్యో వాని నీకు అలవాటు అయిపోయింటది కదా ఇకడికి వచినా కుడా
ఆ అలవాటే ఇంగ
ఉమ్ నాకైతే అల్లాడిపోతా ఉమ్ సరేలే నేను ఎయిటకి అట్లా చేసానా ఇంకోసారి
ఇప్పుడు చుసిన మాట్లాడతాడు ఏం పర్లేదు
ఉ సరే కట్ చేసి మళ్ళ జస్త చడు ఉమ్